హలో.
ఆ వదిన.
ఆ చెప్పండి.
ఏం చేస్తున్నారు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు.
మేమ మోత్కూర్ లో ఉంటాం.
మేము చెల్లపల్లికి ట్రాన్స్ఫర్ అయిన వదిన.
ఉమ్.
ఆహ చర్లపల్లికి. ఇగ జగతి నుంచి వస్తున్నాము. ఎక్కడికె ఇంగా ఇ రుషిర్ల చూడాలి స్కూల్.
ఓకే ఓకే ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతున్నారు. అదె అండి మోత్పూర్లో శ్రీ చైతన్య.
మేమిక్కడ చెల్లపల్లిలా స్కూల్ చూస్. కున్నాము మస్ రెపు.
ఓకే అండి అక్కడ బాగుంటాయా అండి మరి స్కూల్లు.
ఆ స్కూల్ బాగుంటందో చూడాలి ప్లే స్కూలే. బాగుంటాయి అంటున్నారు చూడాలి. అని చూస్తున్నారు. స్కూల్స్ మంచిగుంటే అందులోనే ఇద్దామని సిబిఎస్ లో వద్దాని చూస్తున్నాము. నార్మల్ స్కూల్ లా వేయ్యాలా సిబిఎస్ వేయ్యాలా అని యూకేజీ కదా. ఎల్కెజి కద ఇప్పుడు కలిసొంది.
అవును. మేము కూడా హన్మకొండలొ హాస్టలు చుస్తున్నాము అండి పాపకి.
అవున అండి.
పాపని హన్మకొండ హాస్టల్లో వేస్తున్నామండి. ఎందుకంటే ఇక్కడ స్టడీ అంత బాగాలేదండి. అదే వికా వి విహాన్.
ఎఫ్బి ఆన్ స్కూల్ అండ్.
ఆ అదే స్కూల్ అండి. బాబోయ్ చూస్తామండి ఇగ. లేదంటే ఇప్పుడే లేదు ఇప్పుడ్. ఇప్పుడు వేయాలి చూడాలి ఏవైతుదో. ఫిఫ్త్. పూర్తయిపోయింది ఫిఫ్త్.
ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత అయితే మంచిగా ఉండు ఇప్పుడే. ఏస్తే ఉండగలుగుతారా పాప.
ఇప్పుడు ఇక్కడ ఉన్న చదువంతా పోతుంది మోత్కూర్ లో స్టడీ బాలేదు అంతా మర్చిపోతు. పోయింది మా మరిది తినట్లేదని హాస్టల్లో వేసినమ్మండి.
అవునా చాలా చెప్పాలి ఇలా ఏ క్వార్టర్స్ ఉంటాయి కదా మరి బయట అక్క వాళ్ళకి చెప్పినా అయితే ఎంద భీమారంలో సిబిఎస్ స్కూలు కున్ని న్యూ గా పడ్డదట అందులో ఇస్తామని చెప్పింది అయితే మీరు పంపించిన వీడియో పంపించిన స్కూల్ది వాళ్ళ మా బావ గారు అది సిస్ సి ఐ అక్కడ అయితే ఏంటంటే భీమారంలో బాగుందంట స్కూల్ స్కూల్లో ఉండాలి అయితే మనం ఉంటే చిన్న పాపనేమో ఇటు సైడ్ నక్కలు కుట్ట సైడే వేసుకుంటదట ఇగ చిన్న పాప కొంచెం పోయి రావడానికి ఇబ్బంది అయితది కదా
అదే నేను అక్కకి చెప్పినా ఓకేనే సర్లే చెప్తాము అన్నయ్యకి చెప్తా అన్నది
ఆ
అయితే మీరు వేస్తారని చెప్పిలి కదా ఉమ్
అది చె చెప్పినా మరి ఇగ కోళ్లు లేకపోయినా కదా కొంచెం అది లాంగ్ ఉంది అంట బస్కి మళ్ళీ ఇబ్బంది అయితది పాపకి ఇం కొంచెం ఇప్పుడు ఫోర్ ఇయర్సే కదా అని ఇంకా నర్సరీ కదా మళ్ళీ ఇక్కడ నర్సరీ అంత ముందు కూడ నర్సరీ వాళ్ళు ఇప్పుడు కూడా నర్సరీ సరే ఏస్తారట అప్పు స్కూల్ కొంచం పోలే అ పాప
ఆహా
స్కూల్ నర్సరీనే ఇస్తారట మళ్ళీ ఇక స్టాండర్డ్ కొన్నాళ్లు కావాలి వయసు ఉన్నారు అదే చూస్తున్నా నేను కూడా స్కూల్ ఆ అప్ అండ్ డౌన్ వేస్తాడు ఇ పరకాల నుంచి అప్ అండ్ డౌన్ రోజు డ్యూటీ అక్కడ ఉండడమేమో నక్కలగుంట అదే చూస్తున్నా నేను కూడా ఏ స్కూల్ అయ్యాల పెద్ద పెద్ద స్కూల్ల్లో వేస్తేనేమో ఇది తట్టుకోగలుగుతాదా మళ్ళీ మార్నింగే పోవాలి కదా సిక్స్ థర్టీ సెవెన్ కే వస్తాయి వ్యాన్స్
ఆ ఇప్పుడు సానుభ ఏదైతే మార్నింగ్ అక్క వాళ్ళ పాప పోయేదైతే మార్నింగ్ సిక్స్ వరకే సెవెన్ వరకే పోవాలట
ఆ అదే ఆ టైం కు మిన్ను ఈ మిన్ను లేవద్దా
ఆ అదే అందుకే కొంచెం
పిల్లలు లేవాలగా వదినా ఆ అదే చిన్నమని వేరే స్కూల్ కూర వండుకుంటలేద
ఆ చి చిన్నది ఆ వేరే స్కూల్ నైన్కి టెన్ నైన్ తర్టీ కట్ల పోతదది
ఆ అదే చూస్తున్నాను అయితే వ్యాన్ వస్తుందట మరి జైల్లోకి లోపలికి అయితే వ్యాన్ వస్తది గాని మరి వీళ్ళకి ఎవరు తోడ లేకపోతే పోగలుగుతుందా లేదా కొంచెం సిటీ కూడ కొత్త కదా మాకు కొత్త అయితే మళ్ళీ వలగుడ అయితది కదా ఆని చుస్తన్నం
అదే అదే ఆ
అదే ఒకా ఆ రేపు ఇవాళ వచ్చిందంట రిలీజ్ ఆడారు రేపోచ్చి జాయిన్ అయ్యి ఆ అనుషధన వాళ్ళ ఇంట్లొ ఉంటాడట
ఓకే
ఒక టూ డేస్ వర్క్ చేయాలి కదా డ్యూటీ చేస్తనే అక్కడ మనం రూమ్స్ అయినా మరి అలాటు అయితే తెలుస్త
ఆహా
ఆ అక్కడే ఉండి ఒకవేళ బయ లోపలి ఇస్తున్నామా లోపల ఉండడం లేదు అంటే బయట చూస్
లేదంటే బయట చూసుకోవాల
ఆ బయట చూసుకొని మనము ఇంగా చూ ని ఇక స్కూస్ల్ దగ్గర ఉన్నటట్టు చూడంమంటాడు మళ్ళీ చిన్నదా చిన్నమని కూడా పంపించాల కదా నెక్స్ట్ ఇయర్ అయినా మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ జనవరి వరుకు ఆమన్ కూడా స్కూల్కి అట్లీస్ట్ ప్లేస్కల్ కన్నా పొంపియల వాన్ని అయితే మళ్ళీ పెద్ద స్కూల్ అయిందే ఇద్దరిని వేరు వేరు పంపయడం కంటే ఇద్దరు మళ్ళ చిన్నదాని పంపించడం కూడా ఇబ్బంది అవుతుది ఇద్దరిని చూసుకోవడం అంటు చిన్న స్కూల్ చూద్దామని చూస్తున్నా ఆయన కూడ హు మరి పెద్ద స్కూల్ అయితే ఇమ లేవాలి ఆమా లేవాలి వచ్చింది బస్సు వెళ్ళిపోయినట్టు ఉంటది కొంచెం దగ్గర అయితే కొంచెం లేట్ అయినా నేను వెళ్ళ తోలి రావచ్చు ఇప్పుడు సిక్స్ థర్టీకి సెవెన్ కొస్ లేసేదే ఆ టైంకి పోగలుగుతారా అని
ఆ పోలేరు కాబట్టి కొంచెం మ స్కూల్ దగ్గర్నే చూసుకొండి వాళ్ళు
ఆ అదే చూస్తున్నాం వదిన మళ్ళీ కూడా కొంచెం ఎక్కువ టైప్ ఇప్పుడు పెద్ద ఒకరి పేరు మీద తీసుకొని ఇద్ధరం షేర్ చేసుకుందాం అని చూస్తున్నాం సిటీ కదా ఇది అప్పుడేమో సిక్స్ అట్లా వచ్చే ఇట్లా కొంచెం ఎంత తక్కువ కదా ఏ అది అయితే బెడ్డింగ్ ఒకటి క్వార్టర్స్ గానీ ఏమంత బాలేదు అక్కడ పాతగున్నది ఇక మన వస్తువులో పట్టనట్టు ఉన్నాయి చూస్తున్నాం అయితే ఒకవేళ అందరు వస్తునేమో పక్క పక్కన వస్తున్నామో అలానే ఉంటావు నలుగురికి అయిందంటే గానీ ఒకాయనా మరిపెడా వాళ్ళది ఇంకో కొలికి వాళ్ళది వాళ్ళ పాపలు కూడా ఉన్నారు కానీ ఇగా ఎస్టిలు వాళ్ళు కొంచం మనకి పరిచయం లేదు గాని ఇప్పుడు ఇక మా అమ్మ పక్కన ఇంకా మల్లిక వాళ్ళ ఆంధ్ర వాళ్ళది ఇగ వాళ్ళు పాక ఆ సేమ్ ఇంకా ఇద్దరికి పక్క పక్కన వస్తున్నామో ఒకళ్ళు ఉందామని చూస్తున్నాం
ఆ అట్లు ఉండండి బే
ఆ అదే చూస్తాన్న ఇంగ ఇద్దరకి ఓ ఒకటే రోజు రిలీజ్ వచ్చింది రే రేపు రిపోర్ట్ చేస్తారు రిపో ఆ రిపోర్డ్ చేసి రేపు డ్యూ టి చేసి ఇంకా మా రూమ్స్ అయితే రూమ్స్ అయితే గాడ అయితే అక్కడ అయితాయి అని చూస్తున్నా
ఆ ఇప్పుడు ఫస్ట్ వరకు చేస్తారా
ఆ ఫస్ట్ వరకు వెళ్ళాలి వదిన రేపు చేస్తారంటే రేపు గా రేపు రిపోర్ట్ చే నట్టు డ్యూటీకి ఎక్కడమే ఇగ ఇప్పుడు చేస్తే డ్యూటీ చేసి రావాలి రేపు
లేదు మీరు సామాన్ షిఫ్ట్ ఎప్పుడు చేస్తారు
ఉ సామాను సృష్టిగా వాళ్ళు అక్కడ వాళ్ళకి అలాడు ఉన్నాయంటే ఇప్పుడు పోయిన వాళ్ళు ఉంటారు కదా పో పోయే వాళ్ళు మనం అడ్మిట్ అయితే మనకు ఉ ఉన్నాయా లేవ అ తెలుసా రిపోర్ట్ చేస్తే తెలుస్తది మనకు రేపు మన పేరు మీద ఉన్నాయా లేవ అనేది ఇక్కడ క్యాన్సల్ అయితది రే ఈ రోజు ఇక్కడ ఇడ మన క్వార్టర్స్ మన పేరు మీద ఉన్నాయి క్యాన్సిల్ అయతది క్యాన్సిల్ అయి అక్కడ అయ యడ్ అయితయ్ అన్నట్టు
ఆహా
ఆ అలా అయితదనీ చూస్తున్నా
ఆ స
ఆ ఏంజె ఏం చేయ్యాలని ఇంకా అంశ వదిన అనుశ అక్క వాళ్ళకి చెప్పలే లేకపోతే అందులోనే చేద్దామ అనుకుంటన్నాం గాని శ్రేయాన్ వాళ్ళ స్కూల్ లో
అనూష అక్క వాళ్ళకి ప్రియాంక వదిన చెప్పిందిలే టాన్స్పర్ అయిందనీ
ఆ మేము చెప్పాలే చే నిన్న మీ అన్నయకి చెప్పమంటే అంటున్నారు
అదే చెప్పింది ప్రియాంక వదిన కానీ అదే కాని చెప్పలీలే తెలిసిందిలే గాని మరీ మీరు చెప్తారని మళ్ళీ చూస్తారు కదా
అదే అదే వాళ్ళు కూడా క్వార్టర్స్కి వెళ్ళిపోతారట ఆ అయితే ఆ సంధ్య అక్క వాళ్ళ కూడా చెప్పలే వాళ్ళ పిల్లలకి అప్పుడు వచ్చినప్పుడు మేము ఫస్ట్ లో సంగారెడ్డి కి వచ్చినప్పుడు ఏరియా తేల్వకుండా ఉండే కదా మనకి ఇగ కొంచెం వాళ్ళ ద్వారానే అయిపోయినాం వాళ్ళ కూడా చే ద్దామని చూస్తున్నా నేను అయితే ఓనర్ ఆమెకే చెప్పలేదు మరి చెప్పండి అని చెప్పిన నేను ఇంగ స్కూల్ కోసం కూడా నిన్న టీచర్ ఫోన్ చేసింది మీ రిషికా నటి వాళ టీచర్ ఈ స్కూల్ క వేస్తున్నాంటే ఇట్లాంటి టాన్స్పర్ అయిందని చెప్పినం అంటే అయ్యో మేడం అవునా మరి చెల్లపల్లి అంటే మా స్కూల్స్ అక్కడ కూడా ఉంటాయి చూడండి అంటుంది ఇగ అంటే గా బ్రాంచులు ఎక్కడంటే అంటే ఈ బస్ వస్తాయ్ కదా రీ బస్ వస్తే మీ మేడం మన అంటుంది
ఓకే ఆ మరి ఓనర్ వొళ్ళకి నెలా ముందే
ఆ ఇప్పుడు మనము ఆ ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చే ఉంటాం కదా ఇక ఒక టెన్ డేస్ తర్వాత త్త పోవడమా ఇగ వన్ వీక్ ఇయర్ అయిపోతే తెలుస్తది
ఆమ్ నువ్, బొతవా, సాంగ రె, అక్కడికి.
ఆ సంగారెడ్డికి, ఎళ్ళాలిగా, షిఫట్ జెయాలిగా, మొత్తం. చూస్తున్న, గ ఆ పిల్లల, నుంచె, ఎళ్. తవాలి, ఈ ఎండకెందుకు, కా ఉంటాడు. దా అలుగుతా, అ లే చూతా, మనయే. ఒకవేళ, ఉంటే, ఆ ఉంటే, చ్చి ఆ చిన్నమనే, ఇగ ఇద్దరె. ఉత్తినే ఉండగలుగుతారు, మల్లోక్కలైతే, ప్రవేట్ ఎళ్తారు గదా. ఫస్ట్ ఇట్లా, ట్రై యేషి, తర్వాత, ఒకళ్ళుటే, ఒక చిన్న, పా. ఇప్పును, ఇక్కనే ఉంచి, పెద్ద, పాపను, తీసుకుపోదామని, జూత్తన్న.
ఉహు ఎ అదైతే, ఉంటదిగాద, పెద్దదయితే, ఇడుంటాది గద మా దగ్గర.
ఉంటది గనీ, ఇప్పుడు మళ్ళ, చిన్నది, ఇబ్బంది, పడ. అంతే గద, అది ఒక్కతైతే, ఎప్పుడు, ఒక్క తినది గద ఆమె.
లేదా.
ఆ అట్లా, లేపోతే, ఓచ్చిపోడానికి, ఎం కాదని, లేకపోత్. చ్చటే, బోజ్కురికే, వొతం అనుకున్నాం, ఒక అసనేవె, వే ఎట్లుంటది. ప్లేస్ ఎట్లుంటదో, జూద్దాం, అనుకునే, ఇగ ఫెషిఫ్ట్య్య, వొచ్చినక్క, చూస్తా, నేను.
ఆ ఇగ, దగ్గరనేే, ఇగ బస్, ఎక్తే, దగ్గరనేే, దిగొచ్చు. ఒక అ న భువనగీరిది. గడ్కే స్ అ భువనగిరి, బిపి, నగర్, తర్వాత, గడ్కేసరె.
ఆ అదే, ఇప్పుడు, రైల్వే స్టేషన్, గిట్ల, అన్ని, ఉన్నాయంట. మీకు గంటేనా. ఆ తరుడుకి, తు ఓ వ సనద మిగువ.
వన్ అవరు, ఇ ఏ మోత్తు, నుంచి, అటు, గంట, గదా.
ఆ అనషో ఒదిన వాళ్ళకి, మాకూ టూ ఓ ఫైయి కిలోమీటర్. తెస్తుంటాదాంట.
పయ్యా, ఇప్పుడు, అక్క వాళ్ళు, గట్కేసర్, దగ్గర, లోపట అ. అంటే, ఊరు, పేరు, ఎదో ఉ అ ఆ. రామ్ ఆ రామ్.
ఫ్లైఓవర్, దగ్గర, అదే దో రోడ్, దగ్గర. కదా ఫ్లై ఓవర్, దగ్గర, దిగుతారు, గద. ఆ మేమే, లోపలికి, ఎళ్ళాలట, వాళ్ళే, మాకు, ఫై. అదే ఫ్రయ్ర్ ర్, అదే, సర్కిల్, వొస్తాది, గద. అక్కడ, కట్లెసో, స. ఓ రా ర్ అయిట్, ముందు, గద. దిగేది, వల్ల దగ్గర, రూటు, ఆ.
అ అదే.
అదే, జూస్తున్న, గనీ మళ్ళీ. ఇప్పుడు, ఉప్పల్ గుడా, మొత్తం, క్లోజ్, జెసిరంట గద.
ఆ ఉప్పలంతా, గజిబిజి, అయిందటగా, అక్కడ, రోడ్లన్నీ, బన్ జెషిన్లటగా.
ఆ బంజేషింర్రు, అదే, అంటున్నాయి, ఆ.